హలో
ఆ
పోయిన వి ఎల్ చా పలం చేపలు ఉంటది కదా రాయల్ పెట్స్ కె పోయినాం మా ఇంట్లో ఉన్నది కా గ్లాస్ ఈ గ్లాస్ తీసుకోపోయి మా సిద్ధళ్ళ ఇంట్లో పెట్టినా
ఎందుకు ఆడ చేపలు సరెట్నా
కుంటరట అయితే అవన్ని ఇప్పం ఆ కొన్నాం మేమే మళ్ళీ నూట ఎనభై రూపాయలుయ్య నూట ఎనభై నూట తొంభై య కొన్నాం
వేటి కోయిస కోయిసేనా
కోయిస కాదు మౌలిస్ మౌలిస్ కొన్న
మౌలిసా
ఈ దాన్నంతా తేటా గడిగి తీసుకు సబ ఈ సాయన్న బండ సండ్ బండి మీద ఎక్కిచ్చి కోని తీసుకుపోయి ఆడ పెట్టినాం పెట్టి దా నీళ్లు నిం నింపినాం తర్వాత మళ్లీ బజార్ పోయిన అయితే అవతల బజ రమ్మ సెట్టు ఉన్నదిగా అమ్మ పెచ్చం అడిపోయి ఆడు అయితే అక్కడ విపరీతంగా రేట్లే చెప్తుండు అసలు అటు నుంచి వెళ్లి గేట్ కడికి పోయినం గేట్ కాడ చూస్తే ఆడ గేట్ ఇక్కడ లేనే లేవు అసలు బంద్ చేసిళ్ళు బంద్ చెత్తే ఇగ మళ్ళీ రాయల్ ఫెట్స్క వత్తే ఓన్లీ మౌలిసే ఉన్నాయి ఇక మిగతా వన్నీ విపరీతం కాస్ట్ చెప్తానని ఇక మౌలిసే ఒక్క పేరు ఫార్టీ రూపీస్ కి తీసుకున్నాం ఐదు ఆ ఫోర్ ఒక పేరు ఫార్టీ తీసుకోని ఇగ ఉమ్ తీసుకొని గిటోచ్చేసినం
ఉ ఉమ్ మార్ మనము కూడా కోయస్ ఆడ పెడదామా
బమ్మా ఇప్పుడయినా కానీ నేను ఉంనే ఉంను ఎమ్మెల్ ఎవడన్నా మీ మీరు ఎవ్వరు లేకపోయినప్పుడు ఎవడన్నా వచ్చి వాటినీ జమ్ అందుకే ఏం వో ఇగ ఎప్పుడు అనే లేట్లే ఉమ్ మీ ఇంట్లో ఉన్నాయా ఏమన్నా
ఉన్నాయి అయేనా చేపలు ఉన్నాయి
ఆ చాపలా
పెద్దగాయినై అవి పాంప్లెట్లు ఉన్నాయి్
ఉహు
రెండు బ్లాక్ కలర్ గోల్డ్ ఫిష్ ఉండే గాని రెండు చచ్చిపోయినై
ఉమ్ బ్లాక్ కలర్ అప్పుడు తెచ్చుండే కదా ఏమైనాయి
అయ్యే వాటికి బ్లాక్ ఫంగస్ వచ్చి మొన్ననే చిపోయినాయ్ నువ్వు వచ్చే ముంగట
అవునా
అదే ఫంగస్ వచ్చింది వైట్ ఫంగస్
అంతే వతుంది ఈ చేపలకి తేనే నా దగ్గర ఒకప్పుడు చిన్న గ్లాసులు ఉన్నది అది నియర్గా వర్ నియర్ దానికి ఉన్నది మంచిగా ఉండేది సింగిల్ ఒక్కటే చేప తిరుగుతా ఉండది
ఉ
అట్లాంటిది ఏడన్నా దొరికితే మంచి ఉండు అదైతే
చిన్న బౌల్ లెక్క ఉంటది
ఉండే కదా అప్పుడు
అదేంది దాని పేరేమంటారు బీటాఫీస్ తిరిగేదల్
ఉ
బీటా ఫీష్ లాడ మంచి లేవుగా అన్న రాయల్ పేర్స్ల
లేవ్వు అక్కడ బావున్నాయి అమ్మా అమ్మా వి ఆ అమ్మా పెట్స్ల
ఒకటి ఎంత అంటా అ త్రీ హండ్రెడ్ అంటానా అన్న అమ్ముతారు ఇ ఇటు కూడా అమ్ముతారు కదా అన్న ఇటు ఎటు ఇష్టే మధ్యలో ఒక గుడి ఉంటది చూడు రోడ్డు మధ్యలో
రోడ్డు మ
అప్పుడు మీ మమ్మీ
ఆ అక్కడ అక్కడ నుంచి లేడున్నది ఇంకో పెట్ షాప్ అసలు
అక్కడ ఇటువై పో లెఫ్ట్ సైడ్ పోతుంటది
ఆ ఏమోనిది
ఆడ అళ్ళ అన్న ఉంటాయి ఆలమానా కూడా ఉంటది ఆడ
ఎక్కడా అమ్మ పెట్చ కదా
టెమో ఇటు ఇది ఇంకా చిన్న ఉంటది కాని లోపలికి పెద్ద ఉంటది
ఊహూ ఎక్కడ
రవాణ ఉంటా రార్యాబెట్స్ ఉంటాయి పిల్లులు ఉంటాయి కుక్కలు కూడా ఉంటాయి
ఎట్ సైడ్ సార్
ఆ పెట్టి బ్ తెలవదు
ఉ ఆ ప్లేస్ ఏడు ఎడ దొ తేలితే మంచి ఉంట
ఊ
పోయ్యి ఆడన్నా తింటం ఒక్కడు అడుగుతే అమ్మ పెట్స్లో విపరీతం రేట్ కావోతే బావున్నాయి కానీ మస్తు ఎక్కువ రేట్లు చెప్తాను నేను అనుకున్నా ఇగ మేము హైదరాబాద్ నుంచి అలా వచ్చేటప్పుడు అక్కడయితే ఇంకాత ఘోరం తక్కువ రేట్ కు దొరుకుతాయి
త్తం ఉత్తి పుణ్యానికి దొరుకుతాయి అన్నీ
అందుకే వచ్చేటప్పుడు ఆన్నించిలే తెత్తే అయిపోతదిలే అని
మళ్ళ వచ్చేటప్పుడు దే షామి అప్పుడు వత్తాదిగా
ఊ పోతా మళ్ళీ మే మే తాడ్డు కొత్తేం మే తాడ్డుకొచ్చేటప్పుడు పట్టుకొత్తా
అర్వాన వట్కరా నా పెంచుకుందాం దాన్ని
ము ఫ్రిజ్ లకి ఏమేమి చేపలు తెత్తాం మంచిగఉంటాయి అన్నీ తెత్తా
ఆ తక్కువ రేటుకోతైయి ఫుల్
రేపు పొద్దుగాలా పోయి అకి అడుకొత్తవా మన పిట్టల్ది
ఎవడి దగ్గర ఉంది
అ వాన్ కిచ్చినౌగా అవన్ కిచ్చినంగాద అ వాడ్ కార్తీకన్ కాడు జిమ్మిని జంపిందిజుడు
అ ఆ వీళ్ళు శువావాల అ ఆ
నేన్ అడు తలే అయినా కాగానీ
అ అడుగు ఓసారీ